హలో
హలో
హలో వింపిస్థందా
హలో వినిపిస్థందా
ఆ వినిపిస్తాంది మికు వినిపిస్
హలో
హలో వినిపిస్తాంది నాకు నీకు వినిపిస్తాందా ఆ ఆ ఏం చేస్ స్థాన్నవ్
హలో
ఏం చేస్తాన్నవ్
ఏం లేదు బయట నిల్చుని రోడ్డు మీద నుంచి చూస్తా రోడ్డు రోడ్ సైడ్ కి చూస్తా ఉన్న
ఓ అవునా
హుమ్
నేను ఊరికే ఇన్స్టాలో ఫుడ్ రీల్స్ చూస్తా ఉన్నా
హు ఫుడ్రీల్ సంటే ఇష్టమ్మా
ఆ అంటే జస్ట్ ఊరికే అట్లా చూస్తా ఉంటా ఇంకా అవే
ఆ క్రేవింగ్స్ ఆ అవి చూస్తే ఇంకా తిన బుద్ధి ఆయాతుంది అవే ఆసలు
అవును అసలు ఇంకా ఏన్ని ఇంకా నాకైతే తినబుద్ధి అయితనే ఉంటుంది మనకి ఎన్ని పెట్టినా కదా
తిప్పుతంటే ఇంకా అవే ఎక్కువ వస్తాయి అసలు దోశ తిప్పుతే దోశ వస్తాయి అసలు
ఆ అవి అవే వస్తాయి లే ఎవరువి చూస్ నా వాళ్ళవి వచ్చేస్తానే ఉంటాయి ఇగా అంతే ఏందో బాగా ఎక్కువ ఎక్కువ చూస్తా ఉన్నాం మనం అసలు ఫోన్ వాడడమే తగ్గియాలి
ఆ కళ్లు నా నాస్తాన్నా కూడా
ఆ అవును అసలు ఇంకా ఫోన్ చూడలేదనుకో ఒక రోజు ఆ ఇం కా ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తది ఆ రోజు అంత అయితే ఆ అవును చిన్నప్పుడు ఫోన్ ఉన్
అన్నం తినకోకు ఆ ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా పెట్టుకొనచు
ఆ అమ్మో అసలు
మనమి మనం ఇట్లున్నామంటే ఇంకా మన నెక్స్టు వచ్చే వాళ్లు ఇంకా దారుణంగా ఉంటారు
ఆ అంతకు మించి మనకంటే మించి ఉంటారు వాళ్ళు
అ అసలు సెల్ చార్జింగ్ పెట్టు పెట్టుకోరు అట్లే చూస్తుంటారు
ఆ అవును నిజమే రీచార్జబుల్ కా కోకుండా ది బ్యాటరీ చార్జ్ జింగ్ అయిపోని ఫోన్సే కనపెడతారేమో
అవును అట్లే అట్లే వస్తాయి ఇంకా కనుక్కుం టారు
ఆ అవును
హుమ్
ఇంకా ఏమున్నాయి హు చిన్నపు మరమతారా చెే చేయరా మొహరం
ఏ ఏంటిది మొహరం ఆహా మా ఊర్లో ఏంటంటే చానా మంది ముస్లింస్ స్లేర్ అన్నమాట ఎవరో ఒక కుటుంబమొ రెండు కుటుంబాలో ఉన్నాయి అంతే మొత్ త్తం ఊరుమీద ఇంగో టె చెయ్యరు అస్సల అస్సలు చేయరు వాళ్ళు చేస్తే ఊరికే జెండాలు ఎత్తుకొని పోతారు
అవునా
ఆ అందుకే మాకు పీర్ల పండగ ఎట్లుంటదో తెలీయదు
ఆ మా ఊర్లో అయితే ఒక్కరు కూడా ఉండరు తెలుసా అందరూ మేము హిందూస్ ఏ అందరం చేస్
ఆ అందరూ మీరే చేస్ కుంటర పీర్ల్ల
ఆ మేమే చేసుకుంన్ దాముమా ఊర్లో
అంటే ఓన్లీ ఏ దూదేకు లోళ్ళు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా
ఆహా లేదు మా సైడ్ అయితే మా ఊర్లో ఎవరు ఉండరు ముస్లిమ్స్ కానీ అట్లా కానీ కానీ అది చాన ఇయర్స్ నుంచి చాలా సంవత్సరాల నుంచి అంటే మా ఊర్ లో చేస్తా ఉన్నారంట అందు కాబట్టి ఇంకా చేస్ ము మాకు కూడా పీర్లు ఉన్ టాయి అంటే ఇప్పుడు ఇన్షల్స్ ఒకొక్ క్కరి ఇన్షాల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఒక్కొక్క పీరు అట్లు ఉంటుంది ఆ ఇంకా అది ఎన్ని రోజులు మూడు రోజులు చేస్తారా అంటే ఒక మా ఊర్లో అయితే ఏడో ఎనిమిదో ఉంటాయి నల్పీస్ సరిగ్గా గుర్తులేదు ఏడో ఎనిమిదో అయితే
కుటుంబాలే ఉన్నాయా
అంటే మా ఊర్లో ఒక అరవై డెబ్బై దాకా ఉంటాయి అంతే ఇల్లులు అంతే ఎక్కువ ఉండవు
ఆ
మ్మ్
ఇక్కడ బయట తిరుగుతా ఆ
ఆ ఇంకా చాలా కొంతమంది ఉంటారు అది కాక అంటే అందరూ అంటే వేరే వేరే వాళ్ళు కాకోకుండా అందరూ కొంచెం దాయాదుల్లా ఉంట తారు
ఉమ్మ్
అట్లా ఇంకా అది మూడు రోజులు చేస్తారు ఇంకా ఒక రోజు సాయంత్రం ఉంటుంది కదా గుండం తీస్తారు ముందు ఆ గుండం తీసి ఆ గుండంలో ఆ పెద్ద పెద్ద మొద్దులన్నీ తెచ్చి కాలుస్తారు బాగా
ఆహా ఆ నేను ఒకసారి కూడా చూలేదు అసలు
అవునా మాఊ వలయితే ప్రతిసారి బాగు చేస్తారు
ఆ దాని కి చిన్న చిన్న అవి స్వీట్ స్లాగిస్తారు కదా నువ్వుల్టివి
అవునా మా ఊర్లో ఇట్లా అంటే మామూలుగా మలీద చేస్తారు
మళ్ళీ ఇదాఅంటే దేంతో చేస్తారు అది
ఆ చపాతి ఉంటుంది కదా చపాతిని నూనె లేకో కుండ కాలుస్తాము కాల్ చేసి వాటిని బాగా మిక్సీ కేసేసి చక్కెర సోంపు ఉంటది కదా
ఉ
ఆ చక్కర సోం వేస్తారు అది ప్రసాదం
ఆహా అంటే మీరు ఇంట్లోనే చేస్తారా ప్రస్
ఆ ఇంట్లోనే చేసి తీసుకొని పోతారు
ఆహా నేనైతే ఆ చా చానా మంది దే అంటే ఒకసారి మా జేజ్ ఉన్నింది జేజీవాళ్ల ఊర్లో ఇట్లా చెస్ కా ఉన్నారు ఇట్లా చేసేటప్పుడు ప్రసాదం చిన్న చి చిన్నవి నువ్వులు ఈ ఇస్త్ స్తారనమాట అది కొంచెం తిన్ అంటే బంక్ బంకగా ఉంటుంది ప్రతియి చాలా బాగుంటాయి
ఓ మాకైతే అట్లా ఏం లేదు
ఆ
ఒక్కొక్కరు కొంతమంది చక్కర తీసుకొని వస్తారా ఇంగ కొంతమంది బెలమ్మనం కూడా తీస్ కొనొస్తారు. ఆ ఇంకా అంత ప్ర సాదమంత కలిప్ ప్పేసి ఒక పెద్ద దాంట్లో మళ్ళీ, ఇంక అందరి ప్లేట్లలో పెట్టేసి, మళ్ళీ, అందరికి ఇచ్చేస్తారు, వాళ్ళ వాళ్ళ పల్లాలు.
త్తుల్ జేస్తారా జ్యోతులు?
ఆహా, లేదు లేదు. ఆ రోజు జ్యోతులు అంటారు కదా. మాములుగా ఆ రోజు మాకి దీప్ పోత్సవమని చేస్తారు. అంటే, ఎట్లా అంటే, ఇప్పుడు చిన్నది కొంచెం రథంలాగా ఉంటది కదా రథం. రూ కొంచెం ఓన్లి, భుజాల పైన పెట్టుకొని తెస్తారు కదా?
ఆ, అవునవును, మా ఊర్లో కూడా ఉంది.
పల్లకిలాగా అది పెట్టుకొని, దాంట్లో దేవున్నీ పెడతారా? ఇంక దేవుడు మధ్- వస్తా ఉంటే, అటు పక్క ఇటు పక్క అంద్రూ దీపాలు పెట్టుకొనీ పళ్లెంలో ఆడికి, శివాలయం దగ్గరికి, తీస్ కొనేస్
ఆ, మా ఊర్లో ఏం చెయ్యరు. జ్యోతులు ఏం చెయ్యరు కనీ, మా పక్క ఊర్లో ఉంటాం. ఛ్! భలే! చేస్తారు. జ్యోతులు అసలు నెత్తిమీద్ పెట్టుకొని, ఆడిస్తారు బాగ.
చూష్ ఆ, మాములుగ చూల్లేదు ఎప్పుడు.
అసలు వాళ్ళు ఆడుతా ఉంటరు. అసలు కింద గుడ పడదు. జరగన్ నుంచి జరగదు నెత్తిమీదినుంచి. ఆ, చాల బరువు ఉంటుంది. అది అసలు దా ఇంట్లో ఏంటంటే, దీప్ ధూపం ఉంటదన్నమాట దాని చుట్టూ తా ముద్దలాగుంట్ అది ముద్ద చేసేసి దాని మధ్యలో గుంత పెట్టేసి దాన్ ట్లో నెయ్యో సమ్తింగ్ ఏదో పోస్ స్తరు.
ఆ ఆ
ఒత్తి వెలిగిస్తారు. ఇంకా లాస్ట్ కి దాన్నే ప్రసాదంగా చేసిస్తారు.
ఓ ఉమ్ బాగుంటుంది. అట్లా చేస్తే నేను ఎప్పుడు చూడ్లేదు అట్లా చేసేది.
నేన్ గూడ చూల్లేదు. మా ఊర్లో అవన్నీ ఏం చేయరుకాని దేవత్ చేస్తారు బాగా అసల్ చాలా బాగ్
ఆ అవున్లే ఒక్కొక్కరు ఒక్కొక్ ఒకలాగ చేస్తాంటారు.
ఆ అవును మొన్ననే మా ఊర్ దగ్గర ఆ మా ఊర్ దగ్గర చనా బాగా జరిగింది ఒక ఊర్లో దేవర
అవునా
వెయ్యి కల్శాలు అట్లా తీసుకొని పోయినారంట.
ఓ చాన పెద్దది చేసిన ట్లున్నారయితే
చాన అసలు ఒక పదమూడు సంవత్సరాల తర్వాత్నో, పదైదు సంవత్సరాల తర్వాత్నో చేసింది. అందుకే
అందుక్ కనీ చాన బాగా చేసింటారులే మంచిగా
వీధి కొక ఆ చిన్న గొర్రె పిల్లని బలిస్తారు అట్ల చాన చనిపోయింటయి బలిచ్చేసి
ఆ అవునవును
ఉ
మా ఊర్లో దేవర అంత ఏం చెయ్ ముందు చేస్తా వున్నినారంట, అంటే మా నాన్న వాళ్ళు చిన్నగ ఉంటారు కదా. అప్పుడ్ చేస్తా ఉంటే ఏమైంద టా మేము ఫస్ట్ ఇయల్ల, మేము ఫస్ట్ అది అమ్మవారికి సమర్పించాలని, అట్ల గొడవలు పడతా ఉన్ కీ కాందుకని ఆ టరెంట
ఆహా మా ఊర్లో ఏం లేదు ఉ మా ఊర్లో స
మీ ఊర్లో చేస్తారా
మా ఊర్లో దేవర చేస్ తారు ఆ దేవరి కి సా కులోళ్లుు సపరేట్ కుమ్మరోళ్లుు సపరేట్ అన్మాట. కుమ్మరొల్లోదదేమో పుట్టినిల్లు, సాకులోళదేమో మెట్నీళ్ళు.
ఓ ఆ
అట్ల కుమ్మరోళ్లలో చేస్ ఆ ఓకే సరే బాయ్
ఆ ఆ సరే మరి
ఆ బాయ్
ఆ